బాన్ బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు
మేము చాలా బాగున్నామ అండి అంతా బాగున్నారా మీ
అ అందరూ బాగున్నారండి మీరే మీ ఇంట్లో అందరు ఎట్లా ఉన్నారు అందరు కుసాలమేన
అంతరం కుశాలమేనండి చాలా సంతోషంగా ఉన్నామండి మీతో మాట్లాడుతున్నందుకు
ఆ నాకు కూడా అదే అనిపిస్తుందండి చాలా ఆ మనసు చాలా హాయిగా ఉందండి మీతో మాట్లాడుతుంటే
మంచిదే కదా అండి అట్లా మాట్లాడితే ఆరోగ్యానికి ఒక ఎక్స సైజ్ లాగా అయితదండి అది
అవును ఒక వ్యాయామం లాగా వ్యాయామం లాగా అవుతదండి
అవునండి ఏం చేస్తున్నారండి తిన్నారా
ఇప్పుడే తిన్నానండి ఇది మామిడికాయ పప్పు అన్నం వేసు కొని మీరు తిన్నారా
తినలేదండి మా అమ్మగారు ఇంకా పెట్టలేద అనమాట భోజనం ఆ ఇప్పుడు చాయ్ తాగి ఎన్న చాయ్ తాగినాంక బో ఆ టిఫిన్ తింటాం అల్
అవునా ఓహో అవునా అండి హా ఓకే అవున
ఏం లేదండి మా నాన్నగారి వాళ్ళ పెళ్లి క్యాసెట్లు ఉన్నాయి అవి చూద్దామని టీవీలో పెడదాం అంటే మాక్కడ డీ దుడి ప్లేయర్ లేదనమాటా
హ అది నాకు ఇచ్చింది అప్పుడు మొన్న ఇచ్చిన క్యాసెట్లు అవేనా అండి
అవునండి అదేనండి మీకు పెన్ డ్రైవ్లా పెట్టండి అని చెప్పాను కదా అది
అది ఆ అది రాలేదండి అసలు నా దాంట్లో రా
అయితే మేమే ఇక్కడ చూస్తున్నాం లేండి ఏం కాదులేండి పర్లేదు మీరు మీరు జస్ట్ అంటే చూసారు కదా ఏం కాదులే డి ఇలా నేను ఇక్కడ కనుక్కుంటాను కనుక్కొని మా టీవీలో మేం క్యాసెట్లు వేసుకుందామని అనుకుంటున్నా ఈ రోజు
ఈ క్యాసెట్లు షాపులు కూడా ఉంటాయండి ఇప్పట్లో ఇప్పుడు కూడా లు ఉన్నాయ ఏవో తెలియదు గాని మామూలుగా అయితే ఉంటాయి
తెలుసండి నాకు కూడా కానీ మీరు ఉన్నారు కదా అని మీ ఇచ్చానండి అయితే మీకేమో రాలేదన్నారు కదా
బా ది తీద్దాం అనుకున్నాను అండి తీసాను కానీ ప్రయత్నించాను రాలేదు
ఏం కాదులేండి తప్పులేదు మీరు ప్రయత్నించరు కదా అదే సంతోషం అండి నాకు
ఆ అయ్యో అయ్యో మీ భలేవారే
అవునండి మీరు ముగ్గులు వేస్తారా అండి లైక్ అంటే కోన్ పెట్ పెట్టడం కాని ముగ్గులు ఆడవాళ్ళ పనులు అన్న వచ్చా అండి మీకు
ముగ్గులు అవి రావండి నేను ఇల్లు చిమ్మి ఊడ్చి అట్లు తోమి ఆ వంట చేస్తాను ఇంకా బట్లు ఉతికి ఆరేస్తాను అవొచ్చుగాని డిజైన్లు ఆ ముగ్గులు ఇవి రావండి నాకు
నేర్చుకోండి నేను నేర్పిస్తాను మా ఇంటి ఎప్పుడైనా రండి ఒక నాలుగు రోజులు మంచిగా నేర్పిస్తాను అయ్యయా ఖచ్చితంగా మిమ్మల్ని పక్క తీసుకొస్తానండి మా ఇంటికి
నాకు మిరియాల రసం కావాలండి మిరియాల రసం అంటే నాకు చాలా ఇష్టం
అవునండి నాకు కూడా ఇష్టం అండి మా మన ఇద్దరి టి అంటే రెండు పూ అంటే తిన డం రు
ఆ ఆ మిరియాల రసం అంటే నాకు ప్రాణం అన్
మరి మీకు చేయడం వచ్చా మిరియాల చారు చెప్పండి నేను కూడా నేర్చుకొని మా అమ్మకు చెప్ తా
ముందుగా స్టవ్ ముందుగా వెలిగించాలండి పొయ్యి ఎలిగిచ్చి ఉ ఆ దాంట్లో కొంచెం నూనె వేసి తాలింపు గింజలు వేయాలండి తర్వాత ఒక మిక్సీ దాంట్లో అవి వేయాలి మిరియాలు ఇంకా లవంగాలు మిరియాలు ఒకటేస్తే చాలాండి మిరియా లు కావాలంటే ధనియాలు అవి వేస్తే ధనియాలు ఆ ఈ కొత్తిమీర కొత్తిమీర అవసరం లే మిరియాలు ఒకటి వేయండే మిరియాలు ఒకటే వేసి మిక్సి పట్టండి పొడి పొడిగా అయిపోతది తర్వాత అది ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేయండి తాలింపులో తాలింపులో వేసేయండి తాలింపులో వేసి బాగా వేగనివ్వండి ఒక ఒక ఘాటు వాసన వచ్చేంత వరకు వేగనిచ్చి దాంట్లో నీళ్లు పోసి ఉంచాలండి
అంతేనా అండి ఇంత ఇంత తొందరగా అయిపోతది కదా అండి చెప్తుంటేనే ఇంత రుచిగా ఉందంటే అంటే వినడానికి ఎంత బాగుంద అంటే చేస్తే ఎంత బాగుం
ఆ ఇంకా చాలా బాగుం
అయితే నేను ఈరోజు చేస్తానండి మా అమ్మ గారిని మిరియాలు చారు చేయమని చెప్తాను మా అమ్మగారు ఎలా చేస్తారో మీకు చెప్తాలేండి వాళ్ళు వేరేలా వేరేలాగా చేసిర్రు అనుకోండి మీకు చెప్తాను
ఆ ఆ చెప్పండి ఓ ఒక్కొక్కరు ఒక్కొక్క
అండి ఆ ఆ అవును ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తారు మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళిర్రా అండి దేవుడి దర్శనంకి
ఆ వెళ్ళామండి ఈ మధ్య వెళ్ళట్లేదండి ఒక రెండు వెళ్ళాను మొన్న మొన్న వెళ్ళాను ఆ చాల రోజులైంది వెళ్ళి అసలా ప్చ్ అదే కుదరట్లేదు అసలు మళ్ళీ ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం అప్ప ట్లో నా చిన్నప్పుడు కానీ ఈ ఈ కోవిడ్ తర్వాత వెళ్ళట్లేదండి
అవునా అయితే మీకి ఆ వెళ్ళండి ఏం కాదు మంచిదే కదా లడ్డు బాగుంటది అక్కడ అక్కడ లడ్డు బాగుంటది
కష్టంగా ఏం దేవుడు పిలవక పోతే ఎన్ని ఆటంకాలు ఆహ్ వెళ్తామండి వెళ్తాం ఆ ఆ అదే పే వెళ్ళే ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతు
అయ్యో ఎందుకండి ఒకసారి చూపించుకోండి మరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి
ఆ అదే అదే రా ఆవ్ ఆ అవునవును అక్కడికి వెళ్ళి రాహుకేతు పూజ చేయాలండి
అవునా అండి రాహుకేతు పూజలు అవి అన్ని నాకు తెలియదండి మీకే తెలుసు కదండి
ఆ అవునవును అక్కడ తెలీదా అండి ఆ పేరు ఏదో ఉంటదండి గుర్తు రాట్లేదు తిరుపతి దగ్గరే ఉంటది
ఆ శిల్ సి శ్రీశ శ్రీకాళహస్తి
ఆ శ్రీ
అక్కడ శివుడు పూజలు చేస్తారండి అక్కడ పెళ్ళి రాక పెళ్లి కాకపోతే అయితే మా ఒక చిన్న మామయ్య అంటే చుట్టాలు ఒక అబ్బాయి పెళ్ళి అంటే అక్కడ పోయిండనీ పెళ్లి అయింది
హా అది అది చాలా శక్తివంతమైనది చాలా రాహుకేతు పూజ చేస్తే దోషాలన్నీ పోతాయి గ్రహ దోషాలు ఏమి ఉన్నాయా అ
అవునండి మీరు మీరు వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేస్తున్నార అండి అంటే లైక్ పైసలు ఇయ్వడం పుట్టిన రోజులకి పెళ్ళి రోజులకి
ఆ అట్లా ఆహా లేదండి మేము వెళ్ళినప్పుడు చేసు కుంటాం అంటే చేస్తాము కు పూజ తే మా అక్కడ వెళ్ళి దానాలు ఇవ్వడం అట్ల ఏం లేదండి
మేం ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజుకి ఒక ఐదు వందలు చదివిపిత్తాము మా నాన్న మా అమ్మగారి పెళ్లి రోజుకి ఒకా రెండు మూడు వేలు ఇస్తామండి, డొనేషన్ లాగా బియ్యం అన్నం వండుతారు వాళ్ళు, కోసం
అదే అ ఆం ఇది మేమెలా చేసేవాళ్ళం అంటే శ్రీశైలం లో అక్కడ ఒక ఉంటాయి. కదా అండి సత్రాలు ఆ దాంట్లో సత్రాలు సత్రల్లో మేము ఇస్తామండి డబ్బులు
అవునా మంచి పనే చేస్తున్నారు. కదండి మీరు కూడా మీరు కూడా మంచి పనులు చేస్తున్నారు, కదండి
ఆ అప్పుడప్పుడు చేస్తామండి. అట్లా
కీ మీ మనవరళ్ళకి పనికికొస్తది లేండి
అదేలే మనవరాలన్ త టైం లేలే అండి పిల్లలకి ఓ కొంచెం అట్లా,
మనం పాపాలు చేసినయని మన పిల్లలకే తగులుతయండి. అందుకే మీరు మంచి పనులు చెయ్యండి మంచి జరుగుతదంట మీ పిల్లలకి,
అవునా ఇవి నమ్ముతారా అండి మీరు
నమ్మాలి కదండి నేనైతే ఇక నమ్ముతానండి నా పిల్లలకైతే అవన్నీ నమ్మిపియనులే కానీ నేనైతే నమ్ముతానండి.
ఆహా అదీ మంచిదే ఇది కానీ శాస్త్రం ప్రకారము మీరు చె చెప్పినట్టే ఇట్లా అవుతాదండి. అంటే మనం చేసిన పాపాలు మన పిల్లలకే అవడం అని శాస్త్రంలో చదివానండి. నేను కూడా
ఒక బుక్ లో చదివిన లేండి చిన్నప్పుడే అందుకే నేను మంచి పనులే, చేత్తా అన్నమాట మా ఇంట్లో మా పిల్లలకి మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమా ఏం జరగొద్దని
ఏం జరగద్దు అని ఆ అవునండి మంచి విషయమే అండి
తిరు కాబట్టి నేను దక్కినా అండి
ఆ అవునండి ఖచ్చితంగా ఆ మీరూ ఆ మీ
ఉంటానండి మా ఇంట్లో నేను ఒకదాన్ని
అవునా అండీ అదే ఇంత దేవత లాంటి అమ్మాయి అచ్చే చే చేశారంటే ఎన్ని పుణ్యాలు చేసుండాలో అని ఆలోచిస్తున్నా, నేను కూడా
నాకు అర్థమైందండి మీ ఉద్దేశాలు అ అపార్థ అంటే అపార్థం ఏం కాదులేండి మన
అ లేదు లేదు నేనేమి నవ్వుతూ చెప్పట్లేదండి, నిజంగానే మిలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం అండి మీ తల్లిదండ్రులకి,
కానీ నేనేమి ఉద్యోగం చేస్తలేనండి ఉ ఉద్యోగం చేస్తే గాని వాళ్ళకి ఒస్ వాళ్ళకి పైసలు ఇస్తేనే, నాకు మంచిగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటదండి, ఇప్పుడే నేను ఇంత సంతోషం ఉంటున్నా ఉద్యోగం వస్తే ఎంత సంతోషం ఉంటనో అండి
ఆ వస్తదండీ ఎక్కడ పోతది ఇప్పుడు కాకపోతే రేపు మనం ప్రయత్నిస్తూ ఉండాలం
అమ్మా మీరు ఇలా చెప్తుంటే నాకు మనసు చల్ల మంచిగా అనిపి ఉంటే నాకు జాబ్ వొద్దు నాకు ఉద్యోగం వస్తాది. వాతది అనే ఒక ఆశతో కదు కలుతుంది మా
ఆ అది ఉద్యోగం అన్నా ఇదే అదా పెద్ద బ్రహ్మాశ్రమా అండి మనము ప్ర ప్రయత్నిస్తే ఎందుకు రాదా ఇప్పుడు కాకపోతే మనస్సా పో చందకూడదు, అది వస్తాది, ఎట్లయినా వస్తాది, ఆ మాము మా టైం పడత అదే క్లాక్ కొంచెం సమయం పడుతదండి మనకి ఆ అంతే
సమయం వెయిడ్జ్
వే చూస్తున్నా ఇప్పుడు బీటకోల్ల కు వచ్చినప్పుడు మనకి రాక్ పోతే ఏంటండి
అవునండి అవునండి మనము చిన్న పిల్లలేమేమి కాదు కద పది సంవత్సరాలు చదువుకున్నోళ్ళ మే ఇరవై సంవత్సరాల నుంచి చదువుతనే ఉన్నాము కానీ ఎప్పుడొత్తదా అని నా బాదండి అంతా
డి కంగారు పడకండి
కంగారు ఏమి లేదు లేండి
ఆ ఇప్పుడు వాళ్ళకన్నా ఆ మన బీటెక్ కోల కన్నా మనకే ఎక్కువ వస్తది చూడండి
అవునండి రావాలని కోరుకుంటు నాకైతే రెండు డి అంటే రెండు అక్షర రెండు నెంబ అంకెలా ఆ జీతం రావాలని కోరికండి చిన్నప్పటి నుంచి
ఆ ఖచ్చితంగా నెరవేరుతదండి
పది లక్షలయినా పది లక్షల కంటే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను కానీ మూడు లక్షలు కూడా ఒత్తలేదండి
వస్తదండి వస్తదండి ఇప్పుడు కా ఇప్పుడు మనము అంత పెద్ద నెంబర్ రా అంత పది సంఖ్య ఉన్న డబ్బులు రాలంటే టైం సమయం పడుతది కదా అండి
అవునండి అన్న నాకు చిన్న చిన్న ఏ చిన్న చిన్న ఎగ్జామ్ రాస రావట్లేదండి నాకు తెలిసి పెద్దదే ఇయ్యాలి అకుంటుండేమో దేవుడు
ఆ అదే అదే అట్లా ఉండాలండి అలా ఆ గుండె ధైర్యం ఉంటే టే ఏదైనా సాధించవచ్చు
అవునండి సరే అండి మరి
బెస్ట్